హలో
హలో
ఏం చేస్తున్నావే ఫోన్ కూడా రింగ్ అవుతూనే ఉంది ఎత్తనే ఎత్తవు
అంబాబ్ అంత బిజీ ఏం లేదురా ఫోన్ రూమ్ లో పెట్టి అమ్మకి కిచెన్ లో కొంచెం హెల్ప్ జేసున్ నా చెప్పు
ఏం లేదు. ఈ రోజు వీకెండ్ కదా అని చాయ్ తాగుతూ కూర్చుంటే, ఒక్కసారిగా పన పాత రోజులు గుర్త్ తోచ్చి మీకు ఫోన్ జేశనా.
నిజంరా ఈ కార్పొరేట్ లైఫ్ లో పడి మన అస్సలైన స్కూల్ కాలేజ్ జీవితాన్ని మర్చిపో అతున్నాం అనిపిసుంది.
గుర్తున్నదా ఇంకా నీకు స్కూల్లో మనిద్దరం లాస్ట్ బెచ్ లోనే కూర్చొని ముచ్చట్లు వేటేటోళం.
అవున్రా పైగా లంచ్ బెల్ కొట్టకముందే డెస్క్ కింద నుంచి లంచ్ బాక్స్ తినే తీషి ఇనెషేటోళం.
ఒకేవేల సార్కి దొర్కుతానేమో, మొత్తం నాదే తప్పంతా నా మీదే దోసేసా దానివి గుర్తుందా.
అబ్బా నేను ఎప్పుడు అట్లా జేశనా అంత అవదాలు జేప్పకు నువ్వు అయినా కాలేజ్ లైఫ్ మాత్రం అసలు వేరే లెవెల్ ఇయా
అవునవును ఆ కాలేద్ రోజులు అంటే, ఫస్ట్ గుర్తొచ్చేది ఆ క్యాంటీన్ ముచ్చట్లేగా. చేవివ్ ఐదు పద్ రూపాయలు ఉంటే కతావ్ క్యాంటీన్ కెళ్ళి ఏదో ఒకడ్ దిసుకొని గంటలు గంటలు ముచ్చట్లు వేటటోళం
అవును ఇప్పుడు జుడు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా గూడా ఆ క్యాంటీన్ లో దాగిన చాయ లో ఉన్న ఆ టెస్టు ఆ నవ్వులు
ఉహ్ అలాగే ఇంకా గుర్తుందా ఆ ఎగ్జామ్స్ ముందు రోజు రాత్ త్రి మొత్తం నైట్ అవుట్ జెశేవాళ్ళం సిలబసేమో కొండంతా ఉండేది.
హు కరెక్ట్ జేపినవ్ ఒక చేతులానేమో టీ కప్పు, ఇంకో చేతులానేమో ఆ సబ్జెక్ట్ బుక్సు పట్టుకొని అందరం కలిసి తలలు పాడు ఏసుకునే వాళ్ళం.
నావును తీరా ఎగ్జామ్ హాల్ కు ఓయకా క్వశ్చన్ పేపర్ జుస్తే మైండ్ అంతా బ్లాక్ అయపేయేది.
అవున్రా కానీ ఎగ్జామ్స్ అయిపోయినా మరుసటి రోజ్ క్షణమే కాలేజ్ గేట్ బయట అరవడం అదొక పిచ్చి ఆనందం.
అప్పుడు ఎప్పుడు పెద్దవాళ్ళ అయితమా అని వెయిట్ జేశోలము. కానీ ఇప్పుడు జుడు పొద్దున ఓయి లాగిన్ అవాలి సాయంత్రం వచ్చి లాగ్ అవుట్అవాలి అంతమించ్ లేద్ లైఫో
నా పరిస్థితి కూడా అంతేరా ఈ మధ్యనే నేన్ కొంచెం నొప్ ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదల్ వెటన్య
అవునా మీ ఫ్యూచర్ మరి సీతాంతం ఇలానే ఉద్యోగాలు చేసి బతకాల
అబ్బా నా వల్ల కాదు రా జీవితాంతం కంప్యూటర్ ముంగట కూర్చొని పనిజేయడం అంటే నీ ప్లాన్ చెప్ప ముందే
ఇగ్ ఇంకొక రెండు మూడేళ్ళు కొంచెం ఇదే కార్పొరేతమ్ చేసి పైసలు పోగేసుకున్నం అనుకున్నా ఆ తర్వాత ఏదైనా మంచి ఐడియాతోనీ సొంత బిజినెస్ స్టార్ట్ జేయాలనుకుంట్నా
చాలా గ్రేట్ ఆలోచనరా నేను కూడా ఒక చిన్న స్టార్టప్ ఐడియా అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మధ్య మొత్తం ఆన్లైన్ బిజినెస్ అయిపోయింది గదా
అబ్బో నాయితే నువ్ గూడా బిజినెస్ మ్యాన్ అయితున్నావ్ నాయితే ఇద్దరం అనుకున్న స్థాయికి రిచ్ అయితే బలే ఉంటది గదా.
అవున్ రా కాకపోతే ఫ్యూచర్ టెన్షన్ లో వడి మన హెల్త్ అస్సలు పాడ్ జేసుకోవద్దు బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది ఈ మధ్య
కరెక్ట్ జేప్పినవ్ సరే గాని మనం అనుకున్న ఈరోయింగ్ ఇంట్రెస్ ఏమైంది. పాత ఫ్రెండ్స్ అందర్న్ కలవాలిగా ఒకసారి
ఆ గ్రూప్లో ప్లాన్ ఏసి అందరం వసమని అంటున్నారు ఇప్పటికైతే. మరి ఆ డేట్ వచ్చేసరికి అందరు ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్ నేను ఎస్ కే బాపత్ గాల్
అది ఎలాగైనా అయితది కాని అయినా ఈసారి కొంచెం గట్టిగా ప్లాన్ ఏద్దాం పత జ్ఞాపకాలనీ నెమరు వేసుకుంటే మనసుకి హాయి గా ఉంటది కదా
ఖచ్చితంగా ఏద్దాం రా సరే ఇప్పుడే అమ్మ పిలుస్తున్నట్టుంది నేను కిచెన్లోకి పోవాలి మరి
ఉ సరే సరే అని అలానే ఆ బిజినెస్ అయిన ఏందో ముచ్చట చెప్పరాదు మరి
ఆ నీకంతా తొందర ఎందుకు ఇప్పుడు అమ్మ ఇంకా వంట గదిలోనే ఉన్నది నా చేతికి ఏమో బెండకాయలు ఇచ్చి పోయమంటు ఉన్నాయి
పోసుకుంటూ మాట్లాడరాదు అయినా వంకయ్య కూర అంటే నాకు గుర్తొచ్చింది మన కాలేజ్ హాస్టల్ వంటలు గుర్తినేయ నీకు ఇంకా
అబ్బా ఇప్పుడు ఎందుకు రా దరిద్రమైన వంటలు గురించి మాట్లాడుతున్నావు వాటి గురించి ఎంతో తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది
అవునవును వానవాడుతే చాలు నీయమ్మ మొత్తం హాషల్ కప్పల్ మొత్తం నీళ్లు కరెవి అయిన మనం అక్కడే కూర్చొని తినేటోళ్ళం
అవును రా ఆ పప్పులో నీళ్ళే ఎక్కువ ఉండేటి పప్పు కన్నా ఇక మనకు బాగా ఆకలి అయ్యేది ఇద్దరం మొత్తం తినేశేటోళ్ళం
ఉ ఇప్పుడు చూడు మనం ఎంత సంపాదించిన ఎంత పెద్ద ఏసీ రెస్టారెంట్ లో కూసోని ఎంత పెద్ద ఫుడ్ తిన్నా ఆ పాత రోజుల్లో దీన్నంత ఫీలింగ్ ఆ అనుభూతి రావట్లేదు
నిజమే రా అప్పట్లో మన దగ్గర ఆశలు ఎక్కువ ఉండేవి ఇప్పుడేమో బాధ్యతలు ఎక్కువ అయిపోయినాయి అంతే తేడా ఇగ
నిజమే అవును వచ్చే నెల నా కార్లో ఇయ్ కార్లోని ఈఎంఐ కూడా కట్టాలి సగం జీతం ఈ అప్పులకి ఈఎంఐలకే అయిపోతుంది తెలుసా
అందుకే నేను ఏం చెప్తున్నా అంటే మనం సొంతంగా బిజినెస్ చిన్న ఐడియాతో స్టార్ట్ చేస్తే ఈఎంఐ ల గోల నుండి బయట వాడవచ్చు
అ అవునువును మరి నీ స్టార్ట్ప్ లో చెప్తే నేను కూడా పోటాను జాయిన్ అవుతా కదా నా దగ్గర కొంత సేవింగ్స్ కూడా ఉన్నాయి
అట్లనా అయితే విను ఈ మధ్య అందరూ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ పాత పద్ధతి తిండి వస్తువుల వైపు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా
అవునవును నిహ సిటీలో సైడ్ కూడా కెమికల్స్ అ తిండి బో బో తిండి దొరకడం మస్తు కష్టం మయిపోయింది ఆ సిటీలో వీటికి బాలే డిమాండ్ ఉంది తెలుసా
మనం పల్లెటూరు నుంచి డైరెక్ట్ గా తెప్పించి ఆన్లైన్ లో ఏదైనా ఒక బ్రాండ్ పెట్టి అమ్మినాం అనుకో ప్యాకేజింగ్ మంచిగా చేసి అదే మన బిజినెస్ అయితది
అబ్బా సూపర్ ఐడియా దీని వల్ల మన ఊరు రైతులకు కూడా సహాయం చేసినట్టు ఉంటుంది సిటీలో ఉన్నళ్ళకి మంచి స్వచ్ఛమైన కూరగాయలు కూడా అందించినట్టు ఉంటుంది
ఇంట్లో మార్కెటింగ్ చేయడమే కొంచెం కష్టంమైపోతది దానికోసం ప్లాన్ చేసుకోవాలి
మా నిగిటిని ముంచే నాకు వదిలేగానీ ఎందుకంటే ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరికి నేనే ప్రమోట్ చేసి ఆడర్లు ఇప్పిస్తా ఎలుసా
అయితే సగం పని అయిపోయినట్టే వచ్చే వీకెండ్ ఇద్దరం కలిసి కూర్చొని ఒక పేపర్ మీద అంతా రాసుకుందాం
అట్లే చేద్దాం అన్నట్టు ఆ పాత జిరాక్స్ షాప్ అయినా గుర్తు ఉన్నడా మన కాలేజ్ గేట్ ముందన్న ఉంటాడు కదా
ఆ గుర్తున్నాడు ఎగ్జామ్స్ వచ్చినాయంటే చాలు ఆయన షాప్ ముందు జనాళ్లు అందరు లైన్లు కట్టేటోళ్లు కదా
అవునవును అయితే నేను మొన్నా అటు సైడ్ పోయినుండే పోతే ఆయన షాప్ తీసేసి దాని ప్లేస్ లో పెద్ద సూపర్ మార్ ర్కెట్ పెట్టిన్ర ఉంటారు చాలా బాధ అనిపించింది కాలం ఎంత స్పీడ్ గా మారుతుందో కదా
అవున రా మన కాలేజ్ గుర్ ర్క్తులన్నీ ఒక్కొక్కటి మాయమయిపోతున్నాయి అయిపో అయితే
ఉ అన్ని మారిపోతున్నాయి గాని మా దోస్తానా ఒకటి అలానే ఉంటుంది ఎప్పటికి
హు వంద శాతం నిజం రా సరే అమ్మ ఇప్పుడే వంటగదిలో నుంచి ఆల్కకోచ్చింది నువ్వు లైన్లోనే ఉండు సరేనా
సరే సరే ఏంది మీ అమ్మ హాల్కి వచ్చిందా నా గురించి ఏమైనా అడిగిందా ఏంది
ఆ ఏం లేదు నీ గురించి ఏమి అడగాలే టీవీ రిమోట్ ఎక్కడుందని వెతుకుతుంది నువ్వు అయితే అసలు టెన్షన్ పడకు
ఉ అబ్బా నీతో మాట్లాడుతుంటే పాత మన పాత ప్రాజెక్టు సమిష రోజు గుర్తొచ్చింది అప్పుడు గిట్నే భయపడిన చాన
అవున్రా ఆ రోజయితే టీచర్ మనల్ని పిలిచి క్వశ్చన్లు అడిగినప్పుడు ఆన్సర్లు రాకా ఒకరి మోకాలు ఒకలు చూసుకున్నాం
నా ప్రాజెక్ట్ మొత్తం నువ్వే రాసినవ్ నేనేమో సార్ కు చెప్పిన సీదా చుస్తే అంత సగం ప తప్పలే ఉన్నాయి
నువ్వు నా తప్పులు ఎంచడానికి మొదలుపెట్టినవా అసలు ఆ గూగుల్ అవన్నీ ఎతికింది నువ్వు నువ్వు వెతికి నాకు పంపిస్తే నేను జస్ట్ రాసిన అంతే
ఏదో ఒకట్లే మొత్తానికి అయితే ఆ రోజు పాస్ అయినా అదే మనకి పదివేలు
నిజమే లే అప్పట్లో సర్టిఫికేట్ వస్తే చాలా అనుకున్నా ఎప్పుడేమో సగం జీవితం ఆఫీస్ లోనే అయిపోతుంది
అవునవును ఈ ఆఫీస్ పనుల వల్ల కడ్లకి నిద్ద్ర కూడా ఉండట్లేదు వీకెండ్ ఎప్పుడు వస్తదా అని వారం మొత్తం చూస్తు నా తెల్సా
అందుకే నేను చెప్పింది విను మన ఆర్గానిక్ బిజినెస్ క్లిక్ అయి అయింది అనుకో మన మేము నైన్ టు ఫైవ్ జాబ్ కి గుడ్ బై చెప్పేయోచ్చు ఇగ
పక్కరా ఆ ప్లాన్ మంచుంటే నాకు ఇప్పుడే జాబ్ వదిలేసి సైలెంట్ గా మన ప్లాన్ మీద దూఖాలనిపిస్తుంది
హు అన్నిటికీ ఆవేశపడకు కొంచెం ఆగు ముందైతే వచ్చే నెల జీవితం పడగానే కొన్ని డబ్బులు ఆ బిజినెస్ అకౌంట్ కోసం పక్కన పెట్టుకో
అవే అట్లే చేస్తాలే అన్నట్టు మన పాత కాలేజ్ గ్రూప్ పూలో ఒక ముచ్చటనడుస్తుంది చూసినవా
లేదురా నేను ఆ గ్రూప్ని ఎప్పుడో మ్యూట్లో పెట్టినా ఏం ముచ్చాట అది
ఆ లేదు మన టాపర్ ఉండే కదా వాడు సిటీలో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ వచ్చిందంటా
అబ్బో వాడు క్లాస్లో ఉన్నప్పుడే ఎప్పుడు చూసినా కోడింగ్ కోడింగ్ అని అందరు బుర్ర తినేటోడు వాడికిదే కరెక్ట్ లే
వాడు అంత పెద్దోడైనా సరేగాని మొన్న ఫోన్ చేసిండే ఒరేయి కాలాజ్ రోజులే బాగుండేరా అప్పుడు ఏ ప్రెషర్ లేకుండే సంతోషంగా ఉంటే అవి మిస్ అవుతున్నా అని తెగ బాధపడ్డాడు
ఇప్పుడు అర్థమయిందా నీకు మన దగ్గర ఎంత పైసలు ఉన్నా కూడా ఆ పాత రోజులలో ఉన్న సం తోషం ఎవ్వరికే దొరకదు అందుకే ఉన్న రోజైనా హ్యాపీగా ఉండాలి
వంద శాతం కరెక్ట్ చెప్పినవే సరే గాని రేపు పొద్దుగాల నువ్ ఎక్కడికైనా బయటకి పోతున్నావా
ఎటు వద్దులే నా ఇంట్లోనే ఉంటా ఆ బిజినెస్ గురించి అన్నా కదా దాని గురించి కొన్ని ఏమన్నా వే వీడియోస్ చూసి ఇంపార్టెంట్ పాయింట్లు ఏమైన్నా ఉంటే రాసుకుంటా
అయితే ఒక పనిచెయ్ డీటెయిల్స్ అన్ని ఒక దగ్గర కాపీ కాపీ చేసి నాకు పంపి రేపు ఆఫీస్ లాగిన్ అవ్వకముందు చూస్తా
సరే రా అట్లే చేద్దాం మా మనం మాట్లాడుకుంటూ ఉన్నాంగానే మా అ మ్మ నా చేతికి టీ ఇచ్చింది మంచి స్మెల్ వస్తుంది టీ అయితే
అబ్బా నీకి ఛాయ్ దొరికిందా అయితే నేను కూడా పోయి కిచెన్ లో డికాషన్ పెట్టుకొని తాగుతూ లైన్ లో లొ ఉండు
సరే సరే పోయి పెట్టుకో నేను గుడా ఇక్కడ టీవీ చూసుకుంటా కుచుంటా లైన్ లోనే ఉంటలే పెడతన్నావ
ఆ పేడుతున్న పేడుతున్న రెడి అయితుంది రెండు నిమిషల్లో కప్పులో పోసుకొని వాళ్ళ దాక వచ్చినా చెప్పిన
అన్నట్లు ఛాయ్ అంటే నాకు విషయం గుర్తొచ్చింది మనం కాలేజ్ కాడ పాత చాయ్ కొట్టు అయనా ఇంకా ఉన్నాడా
ఆయన మొన్న గ్రూప్ లో పెట్టిల్ల ఆయన లేడంట కాలీ చేసి ఇంటికెళ్ళిపోయిందంట పాపం
అయ్యో అవునా చాలా బాధగా ఉంది కాదరా ఆ ఛాయ్ ముచ్చట్లు అ నవ్వులున్నీ ఒక జ్ఞాపకంగా మిగిలిపోయినాయి
అవునవును కాలంతో పాటు అన్ని ఆ పాదశలు అన్నీ మారిపోతున్నాయి కాని మన దోస్తుని ఒక్కటిక ఇట్లున్నది
నిజమే సరే కాని ఇందాక నువ్వు బిజినెస్ మార్కెటింగ్ గురించి అన్నావ్ కదా అంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పుతావు దాంతో పాటు సోషల్ మీడియాలో కూడా ఒక పేజ్ ఓపెన్ చేస్తే మంచి చిగా ఉంటది కదా
బలే బాగా పట్టినవే ఇప్పుడు అందరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ పై నడుస్తుంది కదా చేయాగా పబ్లిసిటీ కూడా అయిపోతది మనం ఇన్స్టాగ్రామ్ లో కాని యూట్యూబ్ లో కాని అదే విధంగా ఏదైనా ఏర్పాటు చేసుకో ఉంటే
మనం ఆ తాజా కూరగాయల వీడియోలు అట్లనే మన ఊరు దగ్గర పోలాల ఫోటోలు అన్ని తీసి చిన్న చిన్న రీల్స్ చేసినాం అనుకో జనాలకు కూడా మంచిగా నమ్మకం కలుగుతది అవి చూస్తే
జనాలకి మెయిన్ గా నమ్మకం రావాలి కదా అ లైవ్ లో ఎట్లా పండిస్తున్నామో ప్రతి ఒక్కటి చూపిస్తే ఆర్డర్ అవి క్యూలో పడతాయి
ఉ అయితే నువ్వు ఒక పని చెయ్ నీకు గ్రాఫిక్ డిజైనింగ్ ఎట్లా కొంచెం వచ్చు కదా ఒక మంచి లోగో ఐడియా ఆలోచించి మరి
లోగో ముచ్చట నాదే ఒక రెండు మూడు డిజైన్లు రేపు చేసి రేపు నైట్ కల్ల నీకు పంపిస్తా నచ్చినవి సెలెక్ట్ చేసి పంపి ఓకేనా
సరేరా అట్లనే చేద్దాం అన్నట్లు ఈ మధ్య మన నీకేమైనా లీవ్ దొరకోడానికి ఛాన్స్ ఉ ఉందా
అబ్బే ఈ క్వార్టర్ అయిన పనుల వల్ల అసలే లీవ్ దొరకట్లేదు ఈ మేనేజర్ సావ కొడుతుంది మద్య
అందరు హెచ్ ఆర్ గట్లే ఉన్నారా మనల్ని టార్చర్ చేసి ప్రాజెక్ట్లు లాగుతారు అప్రజర్ టైమ్ వస్తే మాత్రమే వాళ్ళకి ఏం సంబంధం లేదన్నట్టు చేస్తారు
ఏం చేస్తాం ఇగా అట్లా అయిపోయింది సరేరా నాకు కొంచెం పని పడింది వచ్చే వీకెండ్ పక్క కలుద్దాం బాయ్ మరీ
ఆ సరే బాయ్ మరి